హలో హాయ్ అండి
హాయ్ అండి
బావున్నారు అండి
ఆ బాగున్నా అండి మీరు
ప్పు
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలి మీరు
నా కొంచం మా ఫ్రెండ్ గాడ్ది కార్ స్టార్ట్ అవ్వాలేట్ల్ కార్ స్టార్ట్ అవ్వట్లే అంటే చూడడానికి వచ్చ అండి
మ్ ఉ తిన్నారా అన్ని
లేదండి ఇంకా తినాలి
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడ చేయలేదా అండి
మార్నింగ్ తిన్నా అండి
మ్మ్
మీరు తిన్నారా
ఆ తినేసానండి
ఏం ఏం కర్రీ అండి
పెరుగు పచ్చడి తెల్సా మీకు
ఆండి
పెరుగు పచ్చడి
లేదండి తెలీదు
మ్మ్ అదే కరు పెరుగు తోటి పచ్చడి ఎస్తారు
రోండు కావాలి చెప్పండి
మ్ హు
ఏం చేస్తున్నారండి
హు లేదండి ఇంకా కూర్చున్న అలా ఇగ్ వర్క్స్ అన్ని అయిపోయాయ్ ఇంట్లో
అవునా
మ్ ఉ మీకు మీ ఆ సారీ ఏదో అడుగుతున్నారు చెప్పండి
మీరు ఎక్కువగా నాన్ వెజ్ తింటారా వెజ్జ
రోండు తింటానండి నాన్ వెజ్ తింటాను వెజ్ తింటాను ఈక్వల్గ
అవునా నాన్ వెజ్ లిమ్ తింటారండి ని ఫిష్, చికెన్, మటన్ ఎక్కువగా
నాకు మటన్ అంటే బాగా ఇష్టం అండి
ఒ
అండ్ ఫిష్ ఫ్రై
అవున
హు
వండుతార మీరు ఓన్లీ తినేడంమేన
పిష్క్రీ చేస్తాను కానీ మటన్ వండడం అ కంప్లీట్గా రాదు
ఫిష్ కర్రీ కూడ రాద
ఆహా రాదండి ఓన్లీ ఫ్రై మీకొచ్చ అండి
లేదండి
మీకు అంటే
వాళ్ళ ఇంట్లోండవ అడుపు హలో ఆ చెప్పండి
అంటే మీ లైఫ్ లో ఏదైన స్టోరీ రియల్ స్టోరీ అంటే ఈ స్టోరీ విని ఏమైన చేంజ్ అయిన అన్న స్టోరీస్ ఏమన్నా ఉన్నాయాండి
లేదండి అట్లాంటివి ఏమి లేవు ఇప్పటి వరక అయితే
మీ ఫ్రెండ్ స్టోరీయే గానీ లేకపోతే ఇంట్లోనే గాని లేకపోతే అంటే మీరు సక్సెస్ చేసే లేకపోతే
ఫ్రెండ్ గడి పెళ్లి చేసాం
ఎలా చేసారండి చెప్తార వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది బాగ అ అ వాయిస్ బ్రేక్ అవుతుందండి హలో వాయిస్ మీది బాగ బ్రేక్ అవుతుందండి వినిపించట్లేదు